హలో
హలో
ఉమ్ పడుకున్నారా
పడుకోలేదు ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉన్న
అవునా ఉమ్ ఉమ్
ఏం చేస్తున్నారొ
ఏం లేదు నా పాప పడుకుంటాడలేదని ఖాళీ గానే చూత్తన నేను కూడా వాట్సాప్ లో మెసేజ్ చేతనా
అవునా అదే చనికనే ఉన్న మాట్లాడదామా అని చూస్తున్నా అచ్
ఉమ్
నిన్న మొన్న ఒక ఆమెతో మొన్న అంటే త్రీ డేస్ అయితాంది ఒక ఆమెతో మాట్లాడుకుట మాట్లాడుకుట అట్లే నిద్రపోయిన నిద్రపోయినకా ఆమె మొత్తుకుంటూ ఉంటే మల్ల లేపిండు నన్ను లేపితే జస్ట్ అ ట్ల కన్ను మూసుకున్నా ఒక రెండు నిమిషాన్ని నిదరఓయిన కావచ్చు ఇగా
హా
న్ వచ్చేసరికి నన్ను లేపిండు చూసి మల కొద్దిసేపు మాట్లానా ఫస్ట్పాల్ నేన్ ఎత్తలార్ మాదిజగయితే
నేను కూడా అదే అనుకున్నా ఇ ఎట్ట నిద్రొత్తాంది కదా కొమ్మళ మూడే ఉన్నాయి కదా పొద్దుగాల చేసుకొచ్చని
మారి చాలా ఉందడి స్టార్ట్ చేయిలేదు ఏమి ఇక ఉమ్
మూడున్నాయింటే ఇంక రెండు ఎక్కువ వత్తయి కావచ్చు ఉమ్
రావు రావు లేదుగానీ మీ కాలు కట్ అయితది కావ ఆ నాకు ఎందుకంటే ఆల్రెడీ ఇన్కమింగ్ కాల్స్ ఇట్లా పడతాంది మాట్లాడుతున్నా పక్కన
ఆ కట్ మధలో కట్ అయి
అనే చూద్దాం టైం అన్నా వేస్ట్ అయింది కదా అన్నట్టు
ఉమ్ ఇంకా
ఏమున్నావే ఏం కర్రీ చేసినారు ఈ రోజు
ఎక్కువగా టమాటా మా చెట్కా ఇంతద్ద అర్ధ పావ అన్ని వెల్లినయి ఇంగ ఆల్లనే టమాటా అన్ని వేసి వండినాం
ఆహా
కూర ఏం చేయాలి